హలో
చెప్పండి
ఆ ఈ రోజు నది హ్యాపీ బర్త్డే అని
ఓ అయితే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ధన్యవాదాలు
మరి ఊరికే చ అంతేనా పార్టీ ఏమన్నా ఉందండి
పార్టీ ఏం గావాలండి చెప్పండి దాంట్లె ఏముంది కొని కొనీస్తాం
అంటే మీరు కేక్ కట్ జేస్తారా ఇప్పుడు గూడా
కేేకెం కట్ జేయము
ఉమ్ ఎందుకు
ఏం చేస్తామండి మనం పెద్దోళ్ళమైనాము అంటే చిన్న పిల్లలు క కొ కేక్ కట్ చేసుకుంటే బావుంటద్ ఆ
ఉమ్ ఉమ్ అంటే ఇప్పుడు పెద్దోళ్ళు కేక్ కట్ చేయగూడదు అంటారా
అన్నాను నేన్ జేయను అంటాన్న ఏం చిన్నపిల్లల మాదిరి ఏం జేసుకుంటామ్
ఉమ్ హ్ అదే మీరు పెద్దోళ్ళు చేసే పనుల్లాగా ఏం చేస్తున్నారు మరి మీ బర్తడే కి
ఏం జేయలేదు గమ్మున తినేది పండుకునేది అంతే
ఉమ్ హ్
ఊర్కే కే ఊర్కే కేక్ గోసినమనుకో కేక్ కి పైసల్ బొక్క
ఉమ్ హ్ ఓకే ఓకే అంటే మీర్ డబ్బులు మిగిలిస్తామన్నారు అంటారు
ఆ లేదడా మళ్ళా నేను తింటా బాగ ఫుల్లుగా
ఉమ్
ఉమ్ ఆ ఫుల్లు తినేసేది
అంటే మీకు మీ ఫ్రెండ్స్ కి పెట్టడం ఇష్టం లేదు అంటారు
అవునవును వెవొరికి పెట్టాను నేను, నేనే తినేస్తా ఎందుకంటే వాళ్ళకి పెట్టాలంటే ఫస్ట్ నా దగ్గర ఉండాలి గదా నాకే సాలదు నేనెవరికనీ పెట్టేది
ఉమ్ అవునదీ కరెక్టే మరిప్పుడు నాకెందుకు ఫోన్ జేసినట్ టూ మీ బర్డే అని చెప్తన్నారంటే పార్టీ ఇస్తన్నారు నాకేమైనా
లేదు విష్ చేస్తావని
మ్మ్ మేము పార్టీ ఇస్తేనే విష్ చేస్తామండి
మరి విష్ చేసేసినవు గదా పార్టీ ఇచ్చినానా నేనట్లయితే
అయితే అందుకనే ఇప్పుడు పార్టీ ఇవ్వమనిచెప్తా ఉండేది
మ్ సర్లే ఇస్తామండి ఏం కావాలి చెప్పండి
మ్ ఒ ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ ఉంటే చెప్పండి మీ కల్లా
మా కల్లా
పోయి మంచిగ బిల్లు చేద్దాం
మంచిగ బిల్లు చేయకూడదు అట్లా అనకూడదు మంచిగా తిందాం అనల్లా
అదేలేండి బిల్లు చేస్తేనే కదా తింటా తినేకి వస్తది
మ్ అవునవును చేద్దాం దాంట్లేముంది
ఒక నాన్ వెజ్ మిలిటరీ హోటల్ ఏదైనా అట్లా
నాన్ వెజ్ మిల్ట్రీ హోటలా
మ్ దాంట్లో బాగుంటాయని విన్నా నేను
అదే మది మిలిటరీ హోటల్ ఆర్మీ వాళ్ళు చేస్తారు మిలిటరీ వాళ్ళు చేస్తారా
అది నాకు తెలిదండి ఎందుకో కానీ ఆ పేర్లు ఉండే హోటల్స్ లో ఫుడ్ చాలా మంచిగా అంటే విలేజ్ స్టైల్ లో
ఇద్ అట్లా కారం కారంగా మంచి విలేజ్ మసాలాలతో ఉంటుందంట అందుకని ఎప్పటి నుంచో అట్లా ట్రై చేయాలని ఉంది మీరు పార్టీ ఇస్తే అది కూడా అయిపోతుంది
సరేలే చేదాం సరేలే చేద్ ద్ధం దంట్లేముంది ఈ ఒకసారి బయటికి పోయినప్పుడు చెప్పండి నేను వస్తాను
మ్ మ్ ఈ సండే ప్లాన్ చేద్దాం అయితే
ఓకే దాంట్లో ఏముంది చేద్దాం లే
మ్
ఈసారి వెళ్ళేటప్పుడు చెప్పండి కొంచెం ముందుగా వెళ్దాం
బడ్జెట్ సెట్ చేసుకుంటారా
ఆ తప్పకుండా
బర్త్ బ బర్త్డే పార్టీనే కదా ఇచ్చేద్దాం దాంట్లో ఏముంది
ఓ
మ్ మరి ఇంకా మీరు ఎప్పుడన్నా కానీ అరకు వెళ్ళారా
ఆహా లేదండి నాకు అది తెలీదు అసలు
అరకు వ్యాలి అని అక్కడ లోయల్ లోయల్ ప్రాంతం అది ఆ బల్లుంటది చుడానికి చానా అంటే ఫారెస్ట్ ఉంటుంది మొత్తం అంతా
మ్ హు అంటే అది మ్యాక్సిమం రెని సీజన్ లో వెళ్ళాలా
ఆ రైనీ సీజన్ లోను ఇట్లా వింటర్ సీజన్ ల పోతే ఇప్పుడు నుంచి వెళ్ళొచ్చు బాగా మంచిగా ఉంటాది చూనికి సమ్మర్ లో పోతనే కొంచెం బాగుండదు
అవునవునులే
రైైనీ సీజన్ లో వింటర్ సీజన్ లో పోతే చూనికి పొద్దున్నే బాగుంటది కానీ రెైనీ సీజన్ లో పోతే ఎక్కువ బెనిఫిట్స్ అన్న మాట ఏమంటే ఆడ వాటర్ ఫాల్స్ ఉంటాయి
ఉ ఉ
వాటర్ ఫాల్స్ చూడచ్చు బాగా మంచిగా
ఉ నాకు కూడా రీల్స్ లో వస్తా ఉన్నాయండి చూస్తా ఉన్నింటి కానీ ఈ మధ్య నేను ఇన్స్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసినాలే
అవునులెండి
ఉ అందుకోసమని అంత ఏం రావట్లేదు
ఆహా సర్లే అండి ఎప్పుడన్నా ఒకయె వెళ్ళేదట్టుగా ఉంటి ట్రిప్ ఏమన్నా ప్లాన్ యేస్త్ తే మీ నీకు మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు వచ్చి జాయిన్ అవుదురు
అంటే మీరు టూ వీలర్స్లో వెళ్తారా అండి లేకపోతే కార్ మాట్లాడతారా.
లేదు ట్రైన్కి పోయేది ట్రైన్ ఇక్కడ నుంచి ట్రైన్కి పోయేది ఆ వి విశాఖపట్నం దాంకా
ఉహు
మళ్ళ అక్కడ ఏమన్నా ఉ కార్లు కానీ అవి ఏమన్నా మాట్లాడుకునేది. అరకుగా అరక్కి
ఓన్ వెహికల్ ఉంటే మంచిగా మనకు కావాల్సిన ప్లేసులంతా ఆగి అన్ని చూస్కోవచ్చు కదా
అవునవును ఏ కానీ ఓన్ వెహికల్ లేదు కదా అంతా అ అట్లే మాకు రిలేటివ్స్ ఎవరికి కార్ లేదు
ఉ ఉ
మీరు ఓకే అంటే టాక్టర్ ఉన్నాది మాకి
ఉమ్ ట్రాక్టర్లో అట్లా పోలేం కదండి ఆ రోడ్స్లో అంతా ఘాటు రోడ్లలోనా.
ఘాటు రోడ్లోనే అండి బాగా పోయేది అది ట్రాక్టరు
ఎట్లా పోతుంది ఆ ట్యాంకర్ యేసుకొని
ట్యాంకర్ ఎందుకు వేసుకోస్తాం మనకేమి ట్రాలీ ఉంటాది.
ఆ అదే అండి వెనికాల అంత పెద్ద ట్యా ట్రలీని వేసుకొని ఆ ట్రాక్టర్ ఎప్ ఎక్కడ పోతుంది అసలు ఆ టర్నింగ్స్లో
బాగుంటది అక్కడ ట్రాక్టర్స్ తొరుగుతంటాయి విశాఖపట్నం నుంచి అరక్ ఓకే ఎక్కువ గూడ్స్ అంతా అక్కడ పోయేది అట్లా దాంట్లోనే వేసుకొని పోయేది.
ఉహు
ఉమ్ అక్కడ ఉండే రెస్టారెంట్స్ ఉంటాయిలే అరకులో దాన్లో అలా దాన్లికంతా గూడ్స్ సప్లై చేసేది ఇట్లా ట్రాక్టర్సు ఆల్వను ఇట్లా ఉంటాయి కదా బులోరాలు లారీలు దాంట్లోనే సప్లై చేసేది
అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో అక్కడ వాటర్ అంతా వచ్చేసి రోడ్లు మీద అంతా దిగ దిగబడి పోవా అండి అవి
ఏం ఉండవు అట్లేం ఉండవు అంతా ఘార్డ్ సెక్షన్ కాబట్టి ఇంకేం అంతే ఉండదడా మొత్తం రోడ్ అంతా బాగుంటది లే మీద అంతగా డౌట్ ఉంటే ఆ అనుమానం ఉంటే ఇట్లా ట్రైన్ కూడా ఉంటాది ట్రైన్ కూడా వెళ్లచ్చు.
ఉహు
ట్రైన్లో కూడా బాగుంటాది చూన్నికి టనెల్స్ ఉంటాయి.
ఓకే ఓకే
టనల్స్ లో నుంచి పోతది బాగుంటది చూడనీకి
మీకు ఎట్లా తెలుసు అవన్నీ అంటే మీకు మీరు అక్కడే ఉంటారా
లే పోయిటి నేను ఓసారి స్కూల్ ట్రిప్ లో ఓసారి పోయింటిమి అలా టూర్ కి మళ్ళా ఓసారి మహానాడు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కండక్ట్ ఇట్లా ఆ కండక్ట్ చేస్తారులే వి విశాఖపట్నంలో ఆ రోజు ఇట్లా చంద్రబాబు నాయుడు ఇట్లా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఆ అప్పుడు అక్కడికి బస్సులు వేస్తారనమాట వాళ్ళు విశాఖపట్నం కి ఆ లేదనుకుంటే ట్రైన్ లోన వెళ్ళొచ్చు వాళ్ళ ఆ ఖర్చులన్నీ ఆ రీ ఆ రీజ నల లో రూరల్ లో ఉన్న ఆ ఎమ్మెల్యే భరించుకుంటాడనమాట
ఆహ అంటే మీరు పోయి వచ్చే ఖర్చు ఫుడ్డు అంతా
ఫుడ్ ఏం లేదు ఫుడ్ మంది ఖర్చులు పోయేడానికి రావడానికి మాత్రమే వాళ్ళనమాట చార్జి డబ్బులు ఇస్తారు
హ్మ్
హ్మ్ అలా ఇగ లేదనుకుంటే బస్సుల్లో కూడా ఉన్నాయి బస్సులు కూడా వేసింటారు అనమాట బస్సుల్లో కూడా వెళ్ళేది రావచ్చు
అవునులే
ఆ నేను కానీ ఆరోజు బస్లో వెళ్ళలేదులే ఎందుకంటే బస్సులు రెండు రోజులు ముందుగా బయలుదేరినాయి మేమ్ ఆ రోజు ముందు రోజే బయలుదేరినాము ఇంగ ఎందుకో బస్ మిస్ అయిపోయినాము ట్రైన్కి వెళ్ళాంలే అందు బాగుండింది చూడనీకి
హ్మ్ ఈసారి ఈసారి ప్లాన్ వేస్తామండి మేము కూడా అయితే ఫ్యామిలీ అంతా
ఆ తప్పకుండా ఈ సారి మేము కూడా ఒకవేళ ప్లాన్ చేసి చెప్తాం లెండి మీరు కూడా జాయిన్ అవుదురు
ఆ ఓకే ఓకే
హ్మ్ మరేం తిన్నారా
లేదండి ఎళ్ళాలి ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయి
ఆ నేను కూడా తినాలి తి తిన్నికి వెళ్ళాలి టైం అయింది కదా
నేనంటే ఈవినింగ్ అట్లా వచ్చినప్పుడు మంచిగా మామిడి కాయలు ఉన్నాయా సో అలా హ్మ్ ఆ మామిడికాయలు తిన్నామన్నమాట బాగా
అవున్లే
అందుకే ఇంకా కొంచెం లేట్ అయిన పర్లేదులే అని
అవునులేండి
స్నానం అన్ని చేసుకొని పోవల్లా
హ్మ్ సర్లే చేసుకొని వెళ్ళండి మరీ మీకు టైం అవుతుందేమో అండి ఎలా మీరు మీకు మీ హాస్టల్ల్లో అవును మళ్ళీ మెస్ లో క్ హాస్టల్ లో మెస్ క్లోజ్ చేసి మళ్ళీ మీరు తిన్నకి ఉన్నది కదా
ఉమ్మ్ అదొక్కటి అసలు వీళ్ళు టైం అంటే టైంకే పెడతారు అట్లే ముందుగా పెడతారో లేదో తెలీయదు కాని ముందుగా మాత్రం క్లోజ్ చేస్తారు
అవునవును అది మా ఫీజ్ లో కూడా అంతే మా హాస్టల్లో కూడా అంతే అండి వన్ అవర్ తెన్నేకి
ఉమ్ అవును సరే మరైతే
ఆ తప్ప సరేనండి బాయ్
ఉమ్ బాయ్